చెప్పు నేలు
అదే కాల్ కట్ అయింది మళ్ళీ కాల్ చేశాను అవును ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసారు అక్క
ఉమెన్స్ డే మేమయితే జరుపుకోలే గాని పక్కన వేరే స్టాఫ్ జరుపుకున్నారు చానా బాగు చేసుకున్నారు. మహిళలందరూ ఆజర్ అయినారు చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు మ్ మా ఆఫీస్
ఏమన్నా స్పెషల్ గిఫ్ట్స్ ఆ, ఎమ్
ఆ గిఫ్ట్స్ ఆటల్ లు పాటలు అన్ని బాగా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు పక్కనా
ఉమ్మ్ మా ముందు రోజే స్కూల్లో పిల్లలు ఈవెంట్ మ్ ఈవెంట్ మాదిరి కండక్ట్ చేస్ చిన్ చిన్' అక్కడ స్కూల్లో నేను అక్కడికి వెళ్ళి చేసుకోండి దే యూ సండే గా నిధి ఏదో ఆఫీసర్స్ ఏమైందో కదా అందుకే శనివారం మ చేశారు యూ
మే మేము కూడా ప్లాన్ చేసుకోవాలి అనుకున నాము హు మీను కూడా ప్లాన్ చేసుకోవాలన్ కుంటున్నాం మాకు ఇంకా డేట్ క్లియర్ కాలేదు ఇంకా
హుహు అంటే ఉమెన్స్ డే అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటారా మీరు
సండే పడింది కాబట్టి ఆ రోజు అందరికీ ఆఫీస్ వాళ్ళందరికి సెలవు కాబట్టి అందుకు ఇంకిప్పుడు మేడం కొంచము ఆ బిజీగా ఉన్నారు కొంచెం ఫ్రీ అయితే మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఆ రోజు మేము జరుపుకోవాలనుకున్నాం
యూ సరేనండి లాస్ట్ వీక్ కూడా మీరు ఏదో టెంపుల్ కెళ్ళినట్టున్నారు
మేము టెంపుల్ కా లాస్ట్ వీక్ ఆ వెళ్ళాము
మ్ ఏమి ఏమన్నా హెల్త్ ఇష్యూ దా
ఆ దర్శనమాల అని అక్కమ్మగారు స్వామి గుడికి వెళ్ళినాం యూ నెక్స్ట్ వి నువ్వు పోయిన వారం
ని వచ్చారు
నం చేసుకనొచ్చు
ఓకే అది అది